హ్మ్
హలో
నమస్తే అండి
నమస్ స్తే అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరెలా ఉన్నారు
చాలా చాలా బాగున్నామండి
ఇంకేంటంటి సంగతులు చెప్పండి
ఈరోజు మనం పట్టణాలు పల్లె వాతావరణం గురించి మాట్లాడుకుందామ
సరే అండి మాట్లాడుకుందాం
ఓకే మీకు మా ఆ మీకు ఉదయం ఎలా ఉంటుందండి లే అంటే ఉదయం లేవ్ కానే మీకు ఎలా ఉంటుందండి. మీరు పల్లెట్లో ఉంటార్ కదా పల్లె వాతావరణం ఎలా ఉంటది.
పల్లె వాతవరణం తెల్లవారు జామున ఐదు గంటల కే కోడి కుయ్యడంం కోడి నిద్రలేపుతుంది అండి తర్వాత గుడి నుంచి మైక్ మైక్ లో నుంచి మంచి మంచి దేవుడి పాటలు వస్తాయి పొద్దున్నే లేవుగానే చాలా ప్రశ్న శాంతంగా పీస్ఫుల్ గా ఉంటది
అవునులేండి ఆ పక్షుల అరుపులు ఆ పచ్చదనం మళ్ళీ ఆ గుల్లో నుంచి వచ్చి చిన్న చిన్న మం త్రాలు
అవునండి చాలా చాలా బాగుంటుంది పల్లె
చిరూగాలి పొద్దున్నే అలా వీస్తూ ఉంటే ఆ పల్లె వాతావరణం చాలా బాగుంటుంది కానీ సిటీస్ లో అంతా ఏమి ఉండదండి. సిటీస్ లో పొద్దునే లేగానే నైట్ అంతా అదే ట్రాఫిక్ సౌండ్స్ అదే వాహనాల శబ్దాలు పొద్దున్నే లేచిన అదే శబ్దాలు రాత్రి ఆది శబ్దాలు పెద్ద రో రొటీన్ అంటూ ఏం ఉండదండి అంటే చ్చ అంత ఇంట్రస్టింగ్ గా అయితే ఏం ఉండదండి
అయినా పట్టణాల్లో పొల్యూషన్ ఎక్కువలేండి కానీ పల్లెల్లో అలా ఉండదు కదా కానీ పల్లెల్లో అలా ఉండదు కదండి చల్లటి గాలి చల్లటి వాతావరణం అలా వర్ణించుకుంటూ పోతే ఇంత అందమైన ఆ పల్లెటూరిని చె ప్పడానికి పదాలే సరిపోవండి
అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పల్లె వాతావరణం. సిటీస్ లో ఏము ఉంటుందండి అంటే ఎక్కువగా అంటే పొల్యూషన్ ఉంటది ఎక్కువ అంటే చాలా బిజీ లైఫ్ అండి ఎవరి లైఫ్ లో వాళ్ళు అంటే ఎవరి జీవితంలో వాళ్ళు చాలా హ విడిగా ఉంటరూ అంటే ఒకరిని ఒకరు పలకరించేంత సమయం కూడా ఉండదు హరా హర విడిగ బయలుదేరడం హడా విడిగా రెడీ అవ్వడం. అదే ట్రాఫిక్ లో ఆఫీస్ కి చేరుకోవడం. వర్క్ చేయడం మరీ ఇంటికి రావడం కనీసం ఇంటికి వస్తే పక్కింటి వాళ్ళు పనకరించడానికి కూడా ఎవరు ఉండరండి అసలు
అదే పల్లెల్లో అయితే అప్ ప్రేమ అనురాగాలే వేరండి అత్తయ్య మావయ్య పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్ద నాన్న ఇలా అంటూ చాలా ప్రేమగా పలకరించుకుంటారండి పల్లెల్లో మీ పట్టణాల్లో అయితే ఆంటీ అంకుల్ ఇట్లాంటి మాటలే మమ్మీ డాడీ ఇలాంటివి అంటారు కానీ అమ్మా నాన్న ఇలాంటి పిలుపులు పల్లెల్లోనే కనిపిస్తాయండి.
అదైతే కరెక్ట్ అండి అంటే పక్కింటి వాళ్ళని కూడా మన వాళ్ళలాగే ట్రీట్ చేస్తారంండి పల్లెటూరులో
ఆ ఆ చల్లటి వాతావరణం ఆ పచ్చటి పొలాలు పక్షుల కిలకిలు రావాలు వర్ చాలా చాలా ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంటుందండి.
అవునండి కానీ పల్లెకి అంటే పల్లెలో కొన్ని అనుకూలలు తక్కువ ఉంటాయి కదండి అంటే సేఫ్టీ మెజెర్స్
విద్యా వైద్యం విద్య
ఆ విద్ విద్య గాని వైద్యానికి గానీ చాలా ఇబ్బంది అవుతుంది.
చాలా ఇబ్బంది అవుతుందండి. అట్లాంటప్పుడు మేము పట్టణాలకొచ్చే చూయించుకోవాలి. కానీ ఈ పల్లె వాతావరణంలో ఉంటే చాలా వరకు అలాంటి రోగాలు రావడానికి తక్కువ అవకాశం ఉంటుందండి. ఎందుకంటే చెట్ల నుంచి వచ్చే మంచి గాలి ఉంటుంది. గదా అలాంటివి పీల్చుకోవడం వల్ల పల్లెల్లో తక్కువ రో
అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. అవున? అనాధ ఆవడానికి ఛాన్సెస్ ఉంటాయి
పట్టణాల్లో అయితే పొల్యూషన్ వల్ల
చెప్పండి
అలా అలాగే ఆ పట్టణాల్లో అయితే ఆ పొల్యూషన్ వల్ల, అలాంటి గాలి పీల్చడం వల్ల చాలా రోగాలకి గురవుతారండి.
అవునవునండి కానీ పల్లె వాతావరణం చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఆ కానీ అనుకూలాలకు అనుకూలం వై చూస్ కుంటే ఆ సిటీస్ లో అనుకూలమే చాలా ఎక్ ఇగా ఉంటుంది కానీ మన దేశాభివృద్ధి టిజు పల్లె ఆ పల్లె రెండు అవసరమే
అవునండి కానీ పల్లెల్లో రైతు రాజు అంటారు కానీ పల్లెలోర్ రైతే రాజు అంటారు కానీ రై తూల్ రాజులు అవ్వడం. పల్లెల్లో రైతే రాజు అంటారు కానీ, రైతులు రాజు అవ్వడం చాలా కష్టం అండి. వాళ్ళు పొద్దున్న లేచి, పొద్దున్న లే నుంచి వాళ్ళు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఎంత కష్టం చేసినా, వాళ్ళు ఆశించిన వాళ్ళు ఆశించింది ఏది వాళ్ళకు దక్కదండి.
అవును వాళ్ళు ఆశించిన ఫలితాలు వాళ్ళకి చాలా తక్కువగానే అందుతాయి.
వాళ్ళు ఎంత కష్టపడి పని చేసినా కూడా, ఊరికే చెప్పుకోవడానికేనండి రైతే రాజు అనేది కానీ రైతులు లేకుంటే దేశమే లేదు అంటారు, కాని చెప్పుకోవడానికే ఆ మాటలు.
అవునండి, అదయితే కరెక్టే అండి. కానీ విద్యా సౌకర్యాలు కూడా పల్లెలో తక్కువగానే ఉంటాయి కదండి, అంటే రైతులు వాళ్ళ పిల్లని చదివి చేడానికి గవర్నమెంట్ స్కూల్స్, అదే సర్కారిస్ ఆ స్కూల్స్ ఉంటాయి కదండి. ఆ సర్కారి స్కూల్స్ లో రైతులు ఎ ఎక్కుగా చదివించడానికే ప్రిఫర్ చేస్తారు కదా అంటే ఆ ఫ్రీ క్లా ఫ్రీ స్కూల్స్ అని చెప్పేసి.
అవును అవునవునండి, అంటే రైతులు ఒక స్థాయికి వెళ్తేనే కదాండి వాళ్ళు కూడా పట్టణాల్లో చదివించడానికి వాళ్ళకి ఆర్థిక స్థిగమత ఉంటుంది. వాళ్ళకి వ చ ఆదాయమే తక్కువ అలాంటిది మళ్ళీ నీకి సరిపోపోయేంత అని పట్టణాల్లో చదివించేంత స్తోమత వాళ్ళకుండదండి
అవునండి కానీ ఇప్పుడు ఉన్న రైతులు అండ్ రైతుల పిల్లలు మట్ మట్టిలో మాణిక్యలాగా అందరూ బాగా వెలుగు చూస్తున్నారు లేండి ఇప్పుడు చాలా మంది పిల్లలు పల్లెటూర్లో చదువుకున్నా ఎక్కడ చదువుకున్నా వాళ్ళ గొప్పతనం వాళ్ళు చాటుకుంటున్నారు
అందుకే పల్లెల్లో చదివే పిల్లలకు అందుకే ఇప్పుడు పల్లెల్లో చదువుకునే పిల్లలకు కూడా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టారండి
అవునండి నేను కూడా విన్నాను ఇప్పుడు గవర్నమెంట్ పథకాలాన్ని అలానే ఉన్నా
ఉ హు పల్లెలు అహ్ ఉన్నామండి పల్లెల్లో పుట్టిన పిల్లలకీ మట్ పల్లెల్లో పుట్టిన పిల్లలు మట్టిలో ఆడుకుంటూ ఏ ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగుతూ ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటారండి అలే అలాగే సిటీస్ లో పెరిగే పిల్లలు మినరల్ వాట లోను మినరల్ వాటర్ తాగుతూ ఏసిల్లో బతుకుతున్నా కూడా వాళ్ళకి అనారోగ్యాలు ఎక్కువే అవుతాయి గాని తక్కువేం ఉండవండి.
అవునండి అదయితే కరెక్టేనండి కానీ ఆ సిటీస్ లో క్లీనెస్ ఎక్కువ ఉంటుందండి అంటే పల్లెటూరులో మట్టిలో అంటే మట్టిలో ఉన్న క్రిముల వల్ల పిల్లలకి కొంచెం ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయ అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారు కానీ కానీ మట్టిలో ఆడ్ డం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా కొంచెం పెరుగుతుందేమో అనిపిస్తుందండి. కొంతమంది పిల్లల్ని చూస్తే అంటే అంత ఆడుతున్నా కూడా వాళ్ళకి నార్మల్గానే ఉంటారు
మనం చిన్నప్పుడు అంతా మట్టిలో ఆడే వాళ్ళమే కదండి ఇప్పుడు జనరేషన్ ఇలా తయార తయారు చేసాం గాని
అవును చిన్న అప్పుడు చిన్నప్పుడుయితే బాగా మట్టిలో ఆడుకునే వాళ్ళము అప్పుడు మనల్ని ఎవరు వర్చవాళ్ళు కూడా కాదు అంటే బాగా ఆడుకోవడానికి వ లేసే వాళ్ళు కానీ ఇప్పుడైతే మనం పిల్లల్ని పెంచడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది మట్టి ముట్టుకోవద్దు ఇది ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ ఇది ముట్టుకుంటే ఇన్ఫెక్షన్ అని చెప్పేసి ఏది ఆడుకునే కూడా వదలడం లేదు పాపం పిల్లల్ని
ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా అలాగే తయారు తయారయ్యారండి
అవునండి యాక్చులీ పిల్లలు ఆ ఫోన్నీ పట్టుకొని కుషూ టు ఉన్నారు ఆయన పల్లెటూర్లో మేలు లేండి పల్లెటూర్లో బయటికి ఏళ్ళి ఆడుకోవడం బయట పిల్లలంతా గుంపు అంటే గుంపులు గుంపులుగా చె రీ ఆ గోలీ లాడ్ డం ఇలాంటివన్నీ ఉంటాయి కదండి బయి
గోలీలాట చిల్లా కట్టి కోతి కొమ్మచ్చి ఇలాంటి ఆట్ టలు చెప్పుకుంటూ పోతే చిన్నప్పుడు జరిగిన ఆటలన్నీ ఎంత బాగున్నాయండి మనం ఆడిన ఆటలు
కరెక్ట్ అండి కానీ ఇప్పుడున్న సిటీ పిల్లలకంతా అవంతా ఏం లేదండి బయటికి వెళ్ళాం వాళ్ళకి బయటికి ఏళ్ళామా అది ఏది మాల్స్ లో అది ఏదో కొన్ని ఆటలు ఆడుకున్నామా ఇంటికి వచ్చామా అంతవరకునే పక్కింటి పిల్లలతో ఆడుకున్నా కూడా ఏవో కేరమ్స్ సని అవి ఇవ్ వి ఆడుకోవడమే తప్ప అలా మట్టిలో ఆడుకునే ఆటలు అయితే చాలా కరువైపోయాయండి ఇప్పుడు కాలానికి అయితే
అవునండి అందుకే పల్లె వాతావరణం ఎప్పటికైనా మంచిగానే ఉంటది సిటీస్ లైఫ్ తక్కువేమీ కాదు
చెప్పండి
సిటీస్ లైఫ్ ఏం తక్కువ కాదండి అలాని పల్లె వాతావరణం తక్కువ కాదండి పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఏది సరిగా మంచిగా ఉంటది అక్కడ ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది అంతేగాని ఏది తక్కువ చేసి మాట్లాడడానికి మనకు కాదు కదా
మనం ఏది తక్కువ చేసి మాట్లాడలేదండి జస్ట్ మనం మన ఒపీనియన్ చెప్పుకుంటున్నామ
అంతే అంతే అంతే అ అది గొప్ప
కానీ నగరాలు దేశాభివృద్ధికి వెన్నెముక లాంటివి కదా ఈవెన్ పల్లెలు కూడా అ ఆ పల్లె రైతుల ందేే మనకి ఫుడ్డే ఉండదు
అ
కానీ నగరాలు అభివృద్ధి చెందితేనే మన దేశం కూడా బాగా అభివృద్ధి చెందుతుంది
ఉ అవునండి
తో పాటు గ్రామాలు కూడా గ్రామాల అభివృద్ధి చెందితే పట్టణాలు పట్టణాల అభివృద్ధి చెందితేనే మన దేశ అభివృద్ధి ది కూడా బాగా జరుగుతుంది ఏదైనా రెండు వాతావరణం ఇక్కడ వాతావరణం అంటే ఇక్కడ ఇక్కడన్న వాళ్ళకి అక్కడికి వెళ్ళే వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చే వాళ్ళకి అంటే తేడా మాత్రం బాగా తెలుస్తూ ఉంటుందండి అంటే ఇక్కడ
అవునవును
తం అక్కడనప్పుడు ఉరుకుల పరుగు జీవితం సిటీస్ ఉన్న వాళ్ళకి
అవునండి
సరే అండి మీ విలువైన సమాచారాన్ని అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు
ధన్యవాదాలండి